హలో
ఉన్నారా అండి
బాగున్నండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి
హ ఏం చేస్తున్నారు
ఏం లేదండి లంచ్ ప్రిపేర్ చేసా తినాలి ఇంకా
ఆ
మీరు
మేము తిన్నాము అండి ఏం చేసారు స్పెషల్స్
స్పెషల్స్ ఏముంది ఈ రోజు అన్నం పప్పు వంకాయ కర్రీ
ఓకే
మీరు
మాది టమాటా కర్రీ అండి ఆ అన్నము టమాట కర్రీ
ఓకే ఇకేందండి
ఏంటండి ఎలా జరుపుకున్నారు అన్ని ఫెస్టివల్స్ బాగా జరుపుకున్నారా
బాగా జరుపుకున్నాం రేపు శ్రీరావనవమి కదా ఇంకా ప్రిపరేషన్స్ ఈవినింగ్ అలా స్టార్ట్ చేయాలి ఇంకా
ఆ హా
ఇక్కడ పూలు ఆ అవి కొంచెం మావిడాకులు ఇలా అవి వెళ్ళి తీసుకుని రావాలి బయటికెళ్ళి ఆ ఇక్కడ పూలు కొంచెం సరిగా దొరకవ అనమాట ఆ పూల షాప్ ఇటు సైడ్ పూలు చాలా తక్కువ ఇటు సైడ్ పండించేది తక్కువ
ఆ
ఆ కాబట్టి కొంచెం కాస్ట్ కూడా ఎక్కుఉంటాయి ఇక్కడ ఫ్లవర్స్ వచ్చేసి
ఆహా మాకైతే మా ఇళ్లలో మా దొడ్లలోనే ఉంటాయండి పూల మొక్కలన్నీ
ఆ పూల మొక్కలు ఆ మా సైడు ఇక్కడ ఒక సప్లై వచ్చేది చాలా తక్కువ తోటలు అవన్నీ కూడా ఎవరు ఎక్కడ ఎక్కువ లేవు అనమాట ఇక్కడ కాబట్టి ఇంకా వాళ్ళు ఎంత చెప్తే అంత మన
కొనాల్సిందే తప్పదు మద్య కొబ్బరికాయలు కూడా రేట్లు పెంచేసరు
కొబ్బరికాయ వచ్చేసి ఇక్కడ థర్టీ ఒకటి థర్టీ ఫైవ్ ఒకటి సైజ్ ని బట్టి
ఆ మాకు ఇక్కడ ఏ సైజ్ అయినా థర్టీ రుపీస్ లేదా ఫార్టీ రుపీస్
దట్టు ఫెస్టివల్స్ వచ్చాయంటే ఇంకా కాస్ట్ మరి కొబ్బరకాయ కొబ్బరి కాయ లావు ఉంటాదంటే మరి పెద్ద గేమ్ ఉండదు నార్మల్ సైజే ఉంటది థర్టీ కొంచెం పెద్దది కావాలంటే థర్టీ ఫైవ్ ఇస్తరు
ఆ ఫెస్టివల్స్ లేకపోతే ఫెస్ట్ పెస్టివల్స్ లేకపోతే అంత రేట్ ఉండవు ఫ్లవర్స్ గానీ ఈ కొబ్బరికాయలు గాని
అవి ఇప్పుడు ఎట్లాగు ఎట్లయినా తీసుకుంటారు కదా అనేసి కొంచెం కాస్ట్ ఎక్కువ పెడతారు కొబ్బరి బొండాలు అయితే ఇంకా సిక్స్టీ రూపీస్ ఒకటి మనం తాగే కొబ్బరు బొండాలు సమ్మరు కదా ఇది
సెవెంటీ రూపీస్ అండి మా ఊర్లో
అబ్బో హా
సెవెంటీ రుపీస్ అమ్ముతారు బాగుంటాయి వాటర్ కాకపోతే ఒక హాఫ్ లీటర్ పైనే ఉంటాయి సెవెంటీ రుపీస్ విడిసి పెట్టు మల్లా
లేదు ఇక్కడ సిక్స్టీ రుపీస్ అయినా కూడా పెద్ద గేమ్ ఉండవు వాటి ఒక గ్లాస్ నిండా వస్తాయి చిన్న మీడియం క్గ్లాస్ ఉంటంది కదా టూ ఫిఫ్టీ ఎంఎల్ అంత వస్తాయి వాటర్ అంతా ఒక్కరికి సరిపోతాయి
ఆ
ఏమంటే బాడీ డిహైడ్రేషన్ కాకూడదు అని చెప్పేసి సమ్మర్ ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా ఆ అనేసి ఇంకా కొబ్బరి బొండాలు ఇంకా డబ్బులు పోతే పోనియ్ అని చెప్పేసి రైక్ చేశాం అనమాట ఇంట్లోనే ఇంకా పెరుగు తోడేసి లస్సీ లాగా చేస్తా
ఆ
డైలీ ఒక కుండలో బాగా పా పాలు తోడేసి మీగడ కట్టింటది కదా పాలు పెరుగు బాగా మి మీగలాగ వచ్చి పె మీగడ ఒక్కటి సపరేట్ తీసేస్తా ఇంకా కార్డు వచ్చేసి కుండలోకెసి దాన్ని బాగా చిలికి కావ్ చిలకమ్ చి చిలికే కవ్వము ఉన్ టది గదా దాంతో ఆ షుగర్ ఏస్తా షుగర్ ఏస్తెనే టేస్ట్ వచ్చేది కొద్ద్ ద్దిగా సాల్ట్ కొద్దిగా సు
షుగర్ ఏస్తే లస్సి సాల్ట్ ఏస్తే మజ్జిగ
కొంచమే కొంచమే సాల్ట్ షుగర్ ఎక్కువేస్తా
ఆ
షుగర్ ఎక్కువేసి దాన్ని బాగా చిలుకుతా మొత్తం బాగా అవుతుంది ఒకలై పై పై కింద నురుగ వస్తదిచూడు అలాగ చేసి బాగా లా ఓ దాన్ని మళ్ళా వెన్న వెన్న ఉంటుంది కదా సప్ రేట్ మీగడ అది మనం తాగేటప్పుడు దాని పైన వేసి అందరికి ఇస్తాను మా ఇంట్లో వాళ్ళు చాలా బాగా తాగుతారు అది చాలా టేస్టీ ఇంకా కొన్ తమంది ఏం చేస్తారంటే కొత్తిమీర ఆనియన్స్ చిన్న కట్ చేస్
లస్సీలో వేసుకుంటారా
లస్సీలో వేసుకుంటారు అదే ఒక టేస్ట్
ఆహా లస్సి అంటే స్వీట్‌గుంటది కదా అందులో ఇంకా ఇవన్నీ యెస్ ఆ ఓకే
అలా ఒక రోజు చేస్తా మళ్ళీ ఒక రోజు వచ్చేసి మామూలుగా ఈ మజ్జిగలాగా చేసి పెరుగుని మామూలుగా ఈ కోత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేసి తిర్వాత వేస్తాం కదా మనం కరేపాకు అన్ని ఇక చిన్న చిన్న కట్ చేసి ఆ మజ్జిగలో తిర్వాత వేస్ తే తాగేసేయొచ్చు అనమాట లైక్ మజ్జిగఅన్నం లా కూడా తినొచ్చు మనం. చాలా చల్లగా ఉంటది చల్లవ అనేసి మా సైడ్ అది బాగా చేస్
ఆ పా
అనేసి బాగా చేస్తారు కుండలో వేసుకుంటే ఇంకా చల్లగా ఉంటది.
ఆ ఇప్పుడు కుండలు ఎవరు వాడుతున్నారండి అందరు ఫ్రిడ్జ్ లేగా.
ఫ్రిడ్జలు ఉన్నా గాని మాకి కుండనే ఇష్టం అనమాట
అదేలేన్
ఏదనా చేయ్యాలనుకున్న మజ్జిగది గాని పెరుగు గాని మనకి కుండలో పెరుగు తోడేస్తే త్రీ ఫోర్ డేస్ అయినా కూడా అది పుల్లగ్
పుల్ల పులుపురాదను
పులుపురాదు చాలా వైట్ కూడా వొస్తుది పెరుగు గిన్నెలో వేస్తే స్టీల్ గిన్నెలో ఒక్కో కలర్ వస్తాది కుండలో వేస్తే ప్యూర్ వైట్ వస్తది పెరుగు
టేస్ట్ కూడా అలాగే ఉంటదండి
సూపర్ ఉంటది ఇంకా బాగా మీగడ కూడా చాలా వస్త్
అంటే ఒక కుండ ఒక కుండను ఎన్ని రోజులైన వాడొచ్చా మనము. అది పగిలిపోయిదరకు
ఆ అవ్వే అన్ని న్యాచురల్ కదా మనం ఎన్ని రోజులైన వాడొచ్చు ఏంకాదు
అదే
చెందవచ కొందరు
కుండలు తక్కువ అండి చాలా రేర్ వాటర్ తాగిక ఎక్కడో ఒకళ్ళిద్దరు వాడతారు ఎక్కువ అందరుప్పుడు ఫ్రిడ్జ లోనేంట కొని తాగేస్తారే ఉమ్
బాటిల్స్ కూడా ఇంతకుందు స్టీల్ ప్లాస్టిక్ అలా వస్తున్నాయి మీరు అబ్జర్వ్ చేస్తారా బాటిల్స్ కూడా ఇప్పుడు కుండ
ఆ ఆ చూసానండి చూసాను మొన్న రీసెంట్ గా చూసాను త్రీ ఫోర్ డేస్ బ్యాక్
కోటింగ్ కోటింగ్ ఇస్తాడు పైన పెయింట్ వేసి దానికి సపోర్ట్గా ఒక స్టీల్ కోటింగ్ ఇస్తాడు అంటే కింద పన్నా కూడా అది ఏం కాదు
ఓకే
హ్యాండిల్ లాగా ఒకటి ఇస్తుడు దానికి స్టీల్ది సపోర్ట్గా దాని మూతోక్కటే ప్లాస్టిక్ ఉంటుంది టోటల్ బాట్ దాని మొత్తం కుండలగా ఉంటది మట్టికుండా చాలా బాగుంటది అది మోడల్ అది కూడా మేము తెచ్చుకున్నాం మోన్న ఇప్పుడు సమ్మర్ కదా లే తుంది అనేసి ఇంకా మా సార్ డూటీకి వెళ్తాడు కాబట్టి ఇంకా అదే బాటిల్లోనే వాటర్ తీసుకొని వెళ్
చాలా మంచిదండి హెల్త్ కి ఉమ్
లేదు ఇంకా దాంట్లోనే చల్లగా ఉంటాయి వాటర్ మళ్ళా అక్కడ ఫ్రిజ్ ఫ్రీజ్ బయట బయట ఒక వాటర్ బాటిల్ ఇంకా అవన్నీ ఎక్కడండి అదే ఒక బాటిల్ లో వాటర్ తీసుకొని వెళ్తే ఇంకా అవే చాలా కూల్గా ఉంటాయి మరి అదే బట్ టిల్లో ఒకసారి మంచి కూడ తీసుకొని వెళ్తాడు
చల్లగాంటరండి ఇంక ఈవినింగ్ వరకు అదే కూలింగ్ మెయింటైన్ అవుతుంది అనుకుంట
ఆ అదే బాటిల్లో సైజులు ఉంటాయి కదా
ఆ
చిన్న బాటిల్ల్లో వచ్చేసి మజ్జిగ తీసుకుని వెళ్తాడు పెద్ద బాటిల్లో వచ్చేసి వాటర్ తీస్
కాస్ట్ ఎంత పడింది మీకు
అది చిన్నది వచ్చేసి ఎయిటీ ఫైవ్ పడింది
ఆ
వచ్చేసి వన్ ఫార్టీ
పర్లేదండి వన్ లీటర్ పడతాయా వన్ లీటర్ హాఫ్ లీటరు
ఆ అంతే పెద్దది వచ్చేసి లీటరు చిన్నది వచ్చేసి హాఫ్ లీటరు ఈ ఒక్క పర్సన్ కయితే మా చ మస్తు సరిపోతాయి అవి మళ్ళీ ఇంకా ఇద్దరు ముగ్గురు కంటే సరిపోదు కానీ ఒక పర్సన్ కి అయితే సరిపోతుంది ఇంకా మళ్ళీ మధ్యాహ్నం అట్ల వస్ వస్తాడు కాబట్ మళ్ళీ ఫ్రెశ్ గా అప్పుడు వాటర్ తీసుకని వెళ్తాడు ఇంకా
ఆ ఉమ్
ఉమ్ అట్లాగా ఆ వాట్ రూ ఎక్కువ తీసుకుంటే బాడీ డిహైడ్రేట్ కాకుకుండా ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే జ్యూసులు కూడా ఎక్కువ తాగలి మనం ఉమ్ కంప్లీట్ ఈ టీ కాఫీలు అవాయిడ్ చేసేసి
ఆ
కంప్లీట్ జ్యూసెస్ కి మనం ప్రిఫరెన్స్ ఇస్తే మన బాడీ అనేది కూల్ గా ఉంటుందనమాట
ఆ అసలు ఫ్రూట్స్ కొనుక్కోవాలంటేనే భయం వేస్తుందండి అంత కాస్ట్ ఉన్నాయి ఉమ్ మిడిల్ క్లాస్ వోళ్లే ఉమ్ మిడిల్ క్లాస్ వాళ్ళ అయితే ఇంకా అసల ఫ్రూట్స్ పేరెత్తడానికి కూడాలేవ్ అలా ఉన్నాయి రేట్
కదా మాక్సి మ్ మేము మార్నింగ్ టైమ్ అయితే క్యారెట్ జ్యూసు బీట్రూట్ జ్యూసు ఆ అది కూడా ఇంట్లోనే చిన్న చిన్న ముక్కలా కట్ చేసి మన మిక్సీలో వేసుకొని దాన్ని బాగా కొద్దిగాబద్దు దాంట్లో వాటర్ యాడ్ చేసి
ఆ ఓకే
క్లాత్ లోక్ తీసుకొని దాన్ని బాగా ఇట్లా పిండేస్తే మొత్తం జ్యూస్ మొత్తం వచ్చేస్తుంది
ఆ మంచిది కదండి బాడీకి ఆ బ్లడ్ కూడా పెరుగుతుంది
లేదు అంతాంకా అమ్మా చాలా బాగుంటది ఫేస్ కూడా గ్లో వస్తుంది వస్తుంది ఆ జ్యూసెస్ తాగడం వల్ల లేదు లేదు లేదు లేదు లేదు షుగర్ గానీ ఇంకేం యాడ్ చేయను హ కొంతమంది ఎమ్ చేస్తనంటే కొద్దిగా షుగరు కొంచెం యాలకు ఏ ఇది మళ్ళీ చేస్తే ఇవి వేస్తరు ఇవెంటంటే అది గోండు కటిరా
ఆహా ఓకే
గోండు కట్టడ పేరు విన్నారా
ఆ విన్నామండి విన్నాను అంటే ఎప్పుడు వాడలేదు కానీ
ఆ అది ఇప్పుడు సమ్మర్ కి మంచిది చూడండి చాలా మంచిది బాడీ చల్లగా ఉంటది డిహైడ్రేట్ కాకోకుండా వేడి చేేయకోకుండా బాగుంటది అది రాత్రి అది గమ్మిస్లాగుంటయి ఒక నాలుగు వాటర్లు లో నానబెడితే పొద్తునంత జెల్లీ లాగా ఫామ్ అవుతుంది
ఆ దాన్ని మనం ఇందులో మనం తాగాలనుకున్న దాంట్లో కలిపి కుంతాగేయడమేనా
ఆ అంతే అంతే అంతే అది వాడొచ్చు మన ఆ మనకి మజ్జిగలో గాని లస్ ని ఇలా జూసస్ లో గాని అది ఉంటే ఇంకా చాలా మంచిది చాలా మంది బైట్ కూల్ డ్రింక్ షార్ట్స్ ఉంటాయి కదా
ఆ
కూల్ డ్రింక్స్ బ లైక్ సోడా న నది అట్లు అమ్ముతుంటారు కదా బయట వాళ్ళ దగ్గర ఇలాంటిది అడుగుతుంటారు అనమాట గోండు కట్టటీరా అది యాడ్ చేయ్యనేసి సబ్జా గింజలు గోండు కట్లి రాచ్చి ఆ జల్లిది అది కొంచెం వేస్తే మంచిగా ఉంటదండి అదే వాళ్ళు ఒక్క గ్లాస్ ఇస్తే ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ తీసుకుంటారు బయట
ఆ
ఒక్క గ్లాసు మనం ఇంట్లోనే మనం ఇంట్లోనే టో ట్వంటీ ఫైవ్ రూపీస్ టూ త్రీ మెంబెర్స్ ఈజీగా తాగొచ్చు ఆ సో ఇంట్లో చేసుకుంటే ఎట్లయినా కానీ కొద్దిగా తక్కువనే ఉండాలి
అవునా
ఓకే అండి సరే అండి ఉన్నా
ఆ థ్యాంక్ యూ అండి